చల
బాగున్నారా అక్కా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాము అక్క ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇప్పుడే తినేసి కూర్చున్నాం మీరేం చేస్తున్నారు?
మేము ఇంకా వంట చేస్తున్నాం అక్క
అవునా ఎం వంట చేస్తున్నారండి?
ఈ రోజు సండే కదా అందుకే చికెన్ బిర్యానీ చేస్తున్నాన అక్కా చికెన్ ఇంకా బిర్యానీ తొక్కున చికెన్ కూడా కొంచెం
ఆ
మీరు చేయలేదా చికెన్ నాన్ వెజ్
ఆ మేము చికెన్ చపాతిీ చేసామండి.
అవునా?
హ్మ్మ్ చికెన్ బిర్యానీ మీరే చేస్తారా అండి?
ఆ నేనే చేసినాను అక్కా
ఎలా చేస్తారండి చికెన్ బిర్యానీ?
మీరెప్పుడు చేయలేదా అక్కా?
అంటే బిర్యానీ ట్రై చేయలేదండి చికెన్ అలాంటివైతే చేస్తాం రైస్ మామూలుగా
అవునా అంటే ఏం లేదక్క మామూలుగా ఫస్ట్ అన్నం మా అంటే అంతా ఉడిగించకోకుండా కొంచం పక్కన ఒక గిన్నెలో అంటే స్టీల్ గిన్నెలు అలా అయితే కొంచెం అన్నం మెత్ త్తగా అయిపోతుంది నున్నగయిపోతుంది అలాగాకుం సిల్వర్ గిన్నెలు అలాంటివి తీసుకుంటే కొంచెం బాగా అన్నం ఉడికి ఉడకనట్టు ఒక రకంగా ఒక నలభై యాభై పర్సెంట్ ఉడికిన తర్వాత
ఆ
మనం ముందే అది అన్నం పెట్టేసి అక్కడ పక్కన మనం ముందే వే ఇం క వేరే గిన్నెలో ఆ మొత్తం మస్ మసాలా వేసేసి అవంతా చికెన్ అంతా కలుపుకొని మసాలాలన్నీ వేసేసి అల్లం పేస్ట్ ఇన్ కా కోతిమీరా పుదీనా ఇలా ఇవన్నీ ఆడిచ్చి పేస్ట్ చేసు కుంటాం కదా అది ఆడిచ్ కొని అదంతా కలిపేసి ఇంక తిరువాత ఏసేస్ సి చికెన్ అదంతా ఏసి నీళ్ళు పోసేసి కొంచం చికెన్ ఉడికి ఉడకన తర్వాత దాని అన్నం అది ఉడికి ఉడకన తర్వాత అన్నం కూడా ఒక అంటే బక్కలు గిన్నె అంటే గంట లాగా ఉంటది కదా బక్కల బక్కలు ఉండి
అవును
ఆ అలాంటివి నీళ్ళ నీళ్లన్నీ ఒడిసిపోయేలాగా తీసుకొని అన్నము ఇట్లా అన్ అంటే లేయర్స్ లేయర్స్ లాగా ఏసేసి ముందే మనము ఇది ఆ ఎర్రగడ్డలన్నీ తరుముకొని నూనెలో దేవేసుకొని పెట్టుకోవాలా పెట్టుకున్న తర్వాత్ తా అన్నంమంతా ఏసేసి లేయర్స్ సు ఒక లేయర్ వేసిన తర్వాత ఆ కొంచెం చికెన్ అంటే చికెన్ కొంచెం పక్కకు తీసుకొని పెట్టుకుండల్లా కొంచెం గిన్నెలో ఉండల్ల ఉడికించిన చికెను ఒర గంగా అది కొంచం అన్నమేస్, వచ్చిన తర్వాత మళ్లీ కొంచెం చికెన్, కొంచెం ఆనియన్స్ ఇవే. ఆ నూనెలో వేయించుకుంటాం కదా? అవి అలాగా లేయర్స్ లేయర్స్ ఏసుకొని, కొంచెం ఆవిరి పట్టిన్ తర్వాత ఇంకా తినేయొచ్చూ అంతే అక్క.
అవునండీ. బాగుంటుందా టేస్ట్ అంతా?
ఆ, బాగుంటుంది. అక్క బయట సా సేమ్ రెస్టారెంట్లలో ఎలా చేస్తారో, అలానే వచ్చింది. రెండు మూడు సార్లు చేసినాను. సేమ్ బాగా అలానే వచ్చింది. చిన్నక్క. ఎలా వస్తుందా? అ కుంటాను గానీ, బావోచ్చింది.
ఓకే, మీరే సొంతంగా నేర్చుకున్నారండి చేయడం?
అమ్మ దగ్గర నే కొంచెం నేర్చు అంటే వేరే వంటలైతే అమ్మ దగ్గర నేర్చుకున్నాను. కొన్నిలాగా బిర్యానీ ఏమన్నా, గోంగూర చికెన్ అలా ఏమన్నా వేరే వేరేగా చేయాలంటే కొంచెం యూట్యూబ్ కూడా చూస్తనండి. మీరెలా చేసినారు?
మేము చికెన్ బాగా కడిగేసి, ముందు పో
ఆ
దాదాగ్ ఈ ఉప్పు, కారం ఆహా, పసుపు, ఉప్పు పసుపు, ఇవేసి శశి ఆయిలు. కలిపేసుకొని పక్కక్ పెట్టుకున్, అది బాగా ఉడిచి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్ తర్వాత, అంతలోప్ పూలా ఆ కొత్తిమీరా. వెల్లుల్లి, కొబ్బరి, టమోటా అన్ని మిక్స్ కేసుకోవాలి. వేసుకొని అవి అవి సగం ఉడికిన తర్వాత, చికెన్‌ను.
ఆ
ఆ చికెన్ లోకి ఇప్పుడు కారం, ఇది మిక్స్ చేసు కొని ఉంటాం కదా.
అవునవును, ఆ.. ఆ... ఆ..
వేసి, కారం పొడి, మళ్లా తగినంత ఉప్పు.
హుమ్
గరం మసాలా చికెన్ పౌడర్ అన్ని ఏసేసి బాగా కలుపుకోవాలి
ఆ
అంత కలుపుకొని ఉడికిచ్చి అందులో ఉప్పు సరిపోయిందా లేదో చూసుకుంటే సరిపోతుందండి చికెన్
అంతే ఆ బాగుంటుంది అక్క మీరు ఏ వంటలు ఎక్కువ చేస్తంటారు
ఎక్కువ అంటే పులిహోర లెమన్ రైసు చికెను మటను అవునండి మీరు ఎక్కువ ఏం వంటలు తింటారండి
నేను కొంచెం ఎక్కువ అంటే చికెన్లు మటన్లు ఎక్కువ తింటా నాకు
అవునండి లేదండి ఎప్పుడూ వారంలో మూడు నాలుగు సార్లు అవే ఉంటాయ్ మా ఇంట్లో కూడా హుమ్ పొద్దున్న నార్మల్గా టీఫిన్ లా అవ్వని ఎంత అండి ఎక్కువ అవే ఇంకా ఇంకా ఇంట్లో అందరు అవే తింటాం చికెన్ మటన్ లే ఉండాలి కంపల్సరీ
మీరు ఎక్కడ నేర్చుకున్నారు వంట
మేము అంతే అండి మా అమ్మ మా అక్క వాళ్ళు చేస్తరు కదా వాళ్ళ దగ్గర చూసి నేర్చు కున్నాము ఇంకా యూట్యూబ్ లో కొంచెం చూసేది అలా చూసె నేర్చుకున్నాం
అవునా ఏ అంటే మీరు ఎక్కువ ఏది ఇష్టం మీకు వెజ్జా నాన్ వెజ్జా
ఎక్కువ నాన్ వెజే ఇష్టపడతామండి వెజ్ అంతగా ఇష్టం ముండదు మీకు మీకేం ఇష్టం ఇష్ట మండి ఎక్కువా
గోంగుర చికెన్ అంటే ఎక్కువ ఇష్టం అక్క కానీ ఇంకా అది ఎప్పుడు ట్రై చేయలేదు
గోంగుర చికెన్ కూడా ఆ మా అమ్మగారు బా చేస్తారండి అది బావుటుంది మీరు ఒకసారి నేర్చు కానీ చేయను
ఆ ఆ ఒక్ ఈ సారి మళ్ళీ అడిగేసి నేర్చుకొని చేస్తాను లే అక్క ఎప్పుడు ట్రై చేయలేదు అది కానీ బయటికి ఎక్కడైనా పోతే అదే ఎక్కువ ఇష్టపడుతాను బావుంటుంది
హాలో
హుమ్ ఇంకేమక్క ఏమేమి వంటలు చేస్తారు మీరు
హలో మీ వాయిస్ కట్ అవుతుందండీ
ఇప్పుడు వినిపించట్
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఆ ఏమేమి వంటలు చేస్ చేస్తుంటరు అంటే ఇలాగా పుదీనా రైసు అలా ఏం చేయలేదా ఎప్పుడు
పుదీనా రైసు ట్రై చేయలేదండి మీరు చేస్తుంటారా అది
ఆ పుదీనా రైస్ చేస్తుంట అండి పుదీనా రైసు ఆ కరేపాక్ రైస్‌ అలా చేస్త
హుమ్ ఎలా చేస్తారండి పుదీనా రైసు
నార్మల్ గానే మామూలు తిరువాతేసెస్ కొని పుదీనా అంటే ప్చ్ కొంచెం ఇప్పుడు దీనికి చిత్రాన్నంకి గుజ్జు ఎలా చేస్త చేస్తామో అలాగా పుదీనా మొత్తం మొత్తం ఆడించేసి గ్రైండ్ గా చేసుకొని పేస్ట్ పేస్ట్ లాగా తిరువాత లేకి యేసేసి అది కొంచెం మరిగిన తర్వాత అన్నం కలిపేయడం అక్కా అలానే ఇంకా సేమ్
అవును ఇంక అన్ని కరివేపాక్ రైస్ అట్లేనా సేమ్
ఆ అన్ని అంతే అక్క
కొత్తిమీర తో కూడ చేయచ్చా కొత్తి మీర రైసు
అది ఎప్పుడూ ట్రై చేయలేదు అక్క కానీ అదిగాని తింటే మన శరీరానికి అది కూడా మంచిదే
ఇంక అంతే కదండి ఆకులనేది ఫ్రై చేసుకుంటే అదే అయిపోతుంది
ఆ అది కూడా మళ్ళీ మనా హెల్త్ కి మంచిదే ఇంకా పని గుడా తక్కువైతుంది అది చేయడం వల్ల ఆ అదే వేరే ఏదైనా వంట చేస్తే ఇప్పుడూ ఇడ్లీ అలా చేసినం అనుకో దాంట్లేకి సాంబారు చట్నీ ఇకా అలా రెండు రెండు కూరలు చెయ్యాలి మళ్ళీ అది ఇలా రైస్ ఏదన్నయితే ఉత్తదయినా తినే బాగుంటాయ్
అఅవునండి
ఆ పని గుడా తక్కువే హుమ్
స్వీట్స్ ఏం తినరా అండి ఎక్కువ
స్వీట్స్ అంటే గులాబ్ జామ్ ఎక్కువ చేస్ తింటామ్ అక్క మీరు ఆ
ఎట్లండి గులాబీ జామున్ ఇంకా జిలేబ్ బాదం పూ చేస్తుంటారు మా అమ్మగారు ఎక్కువ ఇంక ఒలిగలు అవే బాదం పూరీలు
అవునవును ఆ ఆ
స్వీట్స్ ఎక్కువ ఇష్టం ఉండదండి నెన్ నాన్ వెజే ఎక్కువ ఇష్టం
ఆ బాదం పూరీ అంటే మామూలుగా పూరీలు గోధుమ పిండితో పూరీలు చేసి బెల్లం పాకం బెట్
ఆ గోధుమ పిండి అ గోధుమ పిండి కాదండి మైదాపిండి తో చేస్తుంది మైదాపిండితో అవును పూరిలు మాదిరి చేసేసి సి అదీ పాకం ఆది చక్కరతో పాకం పట్టిస్తారా దాంట్లోకి వేసి దీన్ని బాగా కలిపిన తర్వాత కొబ్బరి తురుము కోవాలి
హుమ్
అవన్నీ ఆ పాకంలో తీసిన తర్వాత కొబ్బరి దాని మీద చల్లితే బాదం ఏసి
అవునవును హుమ్ అవునవును అంటే మొత్తం ఆ పూరి పానకం అంటే దాంట్లో ఉన్న పాకం అంతా పీలుస్తుంది మో గదా
అవును దానిలో వేసి మనం దేవేస్తే అప్పుడు పాకం అంతా దానికి అవుతు సోల్లు మనం కావాలంటే ఆ పూరికి నార్మల్ గా పూరి కలర్ వైట్ ఉంటుంది కదా లేకుండా మనం కేసీరీకి కలర్ వేసుకోవచ్చు.
ఆ కలర్స్ కూడా మనం వేసుకోవచ్చు.
ఆ చేసుకొని చేస్తుంటే బాగుంటుంది. అది ఇక్కడ
అవును అవును ఇంకా మా మా ఇంటి ఇట్లో అయితే ఎక్కువ ఇవి బర్ఫీలు కూడా ఎక్కువ చేస్తున్నారు బర్ఫీలు పాకం పప్పు
ఆ పాకం పప్పు అంటండీ.
పాకం పప్పు అంటే ఇప్పుడు మామూలుగా మనం శనగిత్తనాలు ఉంటాయి కదా కదా వేరుశెనగిత్తనాలు అవన్నీ బాగా అంటే అంత మాడిపోకుండా ఒక రకంగా అంత పచ్చి పచ్చిగా లేకుండా బాగా వేగేటట్టు ఏంచేసుకొని ముందే దానికి పొట్ పొట్టంత తీసేస్కొని అంటే చేర్ల ప్ర కారం ఒక చేరు కింత ఒక చేరు కింత అలాగా మొత్తం ఒక గోళం తీసుకొని చిన్నగా సిల్వర్ గోళం అలాగా దాంట్లో దీనికి దీనికి అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మూడు చేర్లు అలా ఉన్నాయనుకో మూడు చేర్లు అంటే ఒక్కొక్క చేర్ వచ్చేసి తక్కువ తక్కువ అన్న గుడ కేజీ వస్తాయి. అలాగా కేజీకీ రెండు ఉంట ఉంటాలు అలాగా కొలత ఏస్తుంటామండి. అలా చేసేసి అది మొత్తం బెల్లం అంతా దంచుకొని పాకం పట్టేసి ఇవి చని విత్తనాలన్నీ ముందే పొట్టంతా తీసి చెరిగి పెట్టుకున్న అవన్నీ దాంట్లోకేసి మొత్తం బాగా నీటిగా అంతా కలిసిపోయేటట్టు కాలబెట్టుకొని ఇంకా ముద్దలు చేసేయడం ఇట్ల అన్నీ కొంచం కొంచం తీసుకొని అలా చేయడం లేకపోతే అది ఆరిపోతుంది అంటే ఒక ప్లేట్లకు పోసేసి కట్ చేసేసుకోవచ్చు.
అవునా
అ సరే అండి
సరే అండి